హ
హాయండి హలో ఉన్ ఉన్నారా అండి వినిపిస్ తెలిదు
నాకు వినిపిస్తుంది
ఒకే అండి ఇప్పుడు వినిపిస్తుంది
ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఏం జేయాలో ఆలోచిస్తున్నా
ఎందుకు
అంటె ఏదన్న చేద్దామని
దానికంతగనం డీప్ గాలోచించాలా మరి చేయక
అంటె ఏం చేయ్యాలో అర్థం గాక ఏం చేయ్యాలో ఆలోచిస్తున్నా
అట్లాంటోళ్ళు గూడుంటరా
ఉమ్ అలా ఏం చేయకుండానే ఆలో చించి ఒకటాలోచన చేస్తున్నా అనమాట
ఔనా
ఉమ్ మీరేం జేస్తరు ఇట్ల ఏం జేయా
ఇప్పుడు మీర్ మీ ఆహా మీరెందుకు ఇట్ల చెప్తందని ఆలోచిస్తాను ఇప్పుడ్ నేను
సే ఒక ఆలోచన్ని ఇంకొక ఆలోచనే ప్రేరేపిస్తుంది
అబ్బా మొకానికి తెలుగు రాద్
నాగ్గూడ్ రాదండి ఇగో ఇ ఏదో పేపర్లుంటే తీస్ ఈటు వాడేస్తుండా ఉమ్ మీరు న్యూస్ పేపర్ చదువుతారా అండి
అంత సినిమా లేదాడా
లేదండి లైక్ నేను గూడా చదవను కానీ అప్పుడప్పుడు అలా చూస్తా అనమాట డెక్కెన్ క్రానికల్స్ అని ఉంటది
అ అ
డెక్కన్ క్రానికల్స్ అని న్యూస్ పేపర్ అండి ఆ ఇంగ్లీష్ సో మా స్కూల్లో ఉన్నప్పుడు చదిపించేవారన్మాట ప్రేయర్ తర్వాత ఒకక వె
ఆ మా దాంట్లో అదే ఏదో ఇంగ్లీష్ ద టైమ్ ఏదో ఏ పేపర్ అయితే చదువుతారో అందులో ఉన్న నార్మల్ హెడ్లైన్స్ మాత్రమే చదివేవాళ్ళు
ఉ అవునండి సేమ్ మేము కూడా అలాని సో పెద్ద వచ్చిన కూడా ఏం లేదు మాకు స్టైల్ గా పేపర్ పటి టుకొని అంద మ ఇ ముందు స్టైల్ గ నడస్కుంట పోయి ఏ
రెండుూరులైంగలో చది వ
గుడ్ మార్నిం నేను కాని ఇట్లా పేపర్ ఓపెన్ చేస్తాం కానీ అక్కడ ఏం చేదావా
అయ్యో జోకు సోకా
హలో వినిపిస్తుందా ఉ సో అలా అ యితదన అన్నమాట సో మీరు ఎప్పుడుందని చేశారు అట్లా
ఆ చెప్తున్నాను నేను డ్ చెప్తా స్కూల్ ఓ మ అ మది క్రిస్టియన్ స్కూల్ అన్నట్టు మేము ఇంగ్లీష్ సాంగ్స్ వాడతాం అన్నట్టు మా ప్రేయర్ లో
ఓకే
ఉ
సో ఒక స్టేజ్ ఎక్కగానే ముందే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు నవ్ ఇస్తారు మస్తు సిగగైతదని
నిజంగా ఇదంతా చూసి అసలు మేము ఎందుకు స్టేజ్ ఎకినమని కూడా మర్చిపోతాం
అవునండి మళ్ళ టెన్షన్
ఉ గోరమైనైన టెన్షన్ సర ఏం అయితదో ఏంటో
ఉ
అట్లానే ఉంటది స్కూల్ లైఫ్ కాకపోతే స్కూల్ లైఫే బెస్ట్ లైఫ్ అంతే ఈ దీనికి కన్నా ఎక్కువ అన్న ఎంజాయ్ ఫ్రెండ్స్ ఫన్న
ట్టాండేది
నుంచి బయట ఫ్రెండ్స్ కదికిపోకుంట స్కూల్ కి పోయి హోమ్ వర్క్ చసంది మచూగుండే ఆ స ఫోన్స్ ఉండేవి కదా ఫస్ట్ అసలు అప్పుడు అందుక మంచిగా ఇప్పుడు ఫన్స్ వల్యోయిట్లా అదే ఫోన్స్ లేకపోతేనే అన్ని సెట్
ఇకని ఏంచేస్తాం ఇగ అంతే
ఉ క లైక్ మంచి ఇండోర్ గేమ్స్ ఔట్డోర్ గేమ్స్ ఆడుతూ ఫ్రెంస్ తోనే చిల్లీ బర్త్డే పార్టీస్ ఇప్పుడు ఎవ్వరి బర్త్డే అయినా కూడా అందరం కలిసి వెళ్ళడం.
అవునండి వంద రూపాయలు పట్కపో సిట్ అయేది బర్త్డే పార్టీ.
హాహా. అవును ఒక బడేకి హండ్రెడ్ రూపీస్ ఒక ఇప్పుడు వంద రూపాయలు ఎందుకు. కూల్ ఏం వస్తాం
వేలు వేలు అయితున్నాయండి పోయిన సరే నా బర్త్ డేకి ఏడు వేలు ఖర్చునాయ్ ఉంటారండి మా ఒళ్ళు
యడానికి అంటే ఫ్రెండ్స్ అంటే ముంచయడానికి గికేయడానికి ఉంటారు.
ఎప్పుడు గుర్తు లేనడు కూడా ఆ రోజు గుర్తు వేసు అనుకుంటాడు ఫోన్ చేసి అరే మామా నేను ఒకన్ని ఉన్నారా
హ్మ్ ఎందుకంటే ఆయనకి పార్టీ కావాలి.
అది అం అంతే అండి పిల్వనోడు వస్తాడు హాయ్ మామ అంటాడు ఖతం.
తెలవని పేరెంట్కి బర్త్ డేస్ అంటే అంతే ఫస్ట్ తెలవని వాళ్ళు ఫస్ట్ విష్ వేసేదే ఫస్ట్ పార్టీ కోసం వాళ్ళు.
అవునండి మీరు మీ మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉన్నారా.
గల్స్ ఎక్కువ. చాలా మంది అక్కలు ఉండారు కానీ కొంతమంది ఉంటారు పార్టీ వాళ్ళు మాత్రం ఇయ్యరు మనం మాత్రం ఇయాలి
ఏండి ఏ కామన్
హ్మ్ వాళ్ళు అసలు ఫైవ్ టెన్ రూపీస్ ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రారు
ఆ మా ఫ్రెండ్స్ అంతే ఉంటాడు పార్టీ అంటే ఎవడు దేకడు గాని అమ్మాయి వచ్చే అడుగుందంటే ఖతం బంగారం కూడా పెట్టి ఇచ్చేసారు.
అంతే ఉంటారు మరి ఎవరైనా అంతే నార్మల్గాది హ్యూమన్ సైకాలజీ.
మీకు ఇచ్చారండి ఎవరైన
ఏంటిది. లేదు ఇవ్వలేదు.
అయ్యో వస్తేలేండి మీకు కూడా ఆ రోజు మంచి రోజు.
ఆహ్. రావాలనే కోరుకుంటున్న నాకు తెల్సి ఫ్యూచర్ లో హస్బెండ్ ఇస్తాడు క.
ఆ ప్రభువుని కోరు. కుంటున్నానండి
ఏ మనీ
మీ కోరిక నరవేరాలి అని సరేలో
ఓకే నేన్ కూడా హల అంత క్రిస్టియానా
లేదండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ అన్ని అవలస్తున్నాయి అలవాటు అయిపోయింది
ఆ
మ్మ్ అవునండి మీకుమ్మ అండి
నేను చూడలేదు అసలు ఎప్పుడు
అచ్చా ఓకే అది ఒక పాట
ఆ టైమ్కి గుర్తస్తాలే
అయితే నా కూడా అండి ఇక్కడ వంద ఎంబది రావనాంంట ఉంది బయక్
సేమ్ కోడి
ఓకే ఏం చేస్తున్నారు మరి ఇంకా ఇంటి విశేషాలు మీ ఊర్లో ఎంండాల ఎలా ఉన్నాయి
ఫుల్ అంటే ఫుల్ విపరీతమైన ఉండలు వేడి ఫ్యాన్ కూలర్స్యిపోతారు అసలు
అవునా మాకు ఇక్కడ చలికాలం అండి
అవునా
మ్మ్ అవునవును మే ఇక్కడనే వాషింగ్న్ ఎబీసి
వాషింగ్టన్ కి కూడా కాల్స్ కలె
ఆ అయితే అండి ఇన్న సిమ్ే కదండి ఐఎస్డ వేసుకుంటామ మాటే
ఓకే
హ్ మొన్నే ట్రంప్ మామ వోచ్చి ఏళ్ళాడు మళ్ళీ వస్తాడంట. ఏమేమో మాట్లాడుతున్నా
హ్ హు
బాగా తిట్టుకుంటారు. అనుకుంటా మీరు ఇండియాలోంచి ట్రంప్ మామని అందులో ఇందులో
హ్ హు
నిన్ననే ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ ఇరానొన్ని ఏమో అన్నాడంట వీడు స్పెల్లింగ్ మిస్ తిక్కలేసి ట్విట్ పెట్
వాళ్ళు చిన్న చిన్న తప్ తప్పులన్నీ ఎతుకుతారు.
ఏదో గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చినని వాడు అన్నడు. వీడే మేమేమి ఇచ్చినం. రాయ అని వీడు అన్నాడు. కానీ అందరిలో మా కిమ్ మామ చాలా మంచోడండి నార్త్ కొరియాలో ఉంటాడు. అన్నమాట కిమ్ జాన్ అని నార్త్లో ఉంటాడు. నార్త్ కొరియాలో
ఓకే అయానా మీకు తెలుసా
ఉ ఫుల్ డేంజరస్ కీ మ్మో
హ్ హు
పెద్దోళ్ళు కుడ బయ పడతరూ అయినా
ఎందుకు అంతా భయపెట్టిస్తాడ అందరిని
ఆ అంతే అండి అది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ
హ్ హు చెప్పు
చెప్పాలండి. టీ లు తగారా మరి చాల్ వర్షాకాలమా
ఆ వర్ష కాలం
అదే మీరు వర్షాకాలం. అన్నారు గాదా మంచి బజ్జీలు తింటే బాగుంటది. వేడి వేడిగా
అవునండి. ఒక మమ్మీ కూడా ఇందాకనే చెప్పింది. ఇంట్లో వేడి వేడి అదేమో చేయొచ్చా అని టిఫిన్ వెళ్ళాక తిన్నాక ఆకలవుతుంది. లేదండి మా అమ్మలకి ఎప్పుడన్న రీల్స్ లో ఓస్తయి. గాదా స్నాక్స్ అవి మాత్రమే చేస్తా నాకు రావ్ సర్ ఇంకా
ఓకే లైక్ మీరు చేసాక పేరు పెడతారా పేరు పెట్టినంక చేస్తారా వంటకం బట్టి
ప్రింట్ట్ అయినాయి అనుకొండి నాకు నచ్చిన పేర్ పెడు
అ ఓకే
హ్
నేను కూడా అంతే అండి స్టార్టింగ్ లో చేసిన తర్వాత దాన్ని చూసి పేరుపేడ్తా
హ్మ్ హు మీకు వచ్చా వంటలు అవునా మీ మీరే ఎట్లుంటరు నాకు రావండి అంతలా మీరు ఎం ఎం చేస్తారు అన్ని చేస్తారా అన్ని ఉన్నాయ్
ఆ అన్నీ చేస్తామండి చికెన్ మటన్ ఫిష్ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనేసి వదిలేసాను హ్మ్ సో మా ఫ్రెండ్ కూడా ఉంటది ఒక మా ఫ్రెండ్ ఉంటదండి తను వైట్ క్రీమ్ పాస్తా మైండ్ బ్లోయింగ్ చూడగానే ఇట్లా మైండ్ అవునండి చాలా బాగా ఇష్ట అంటే ఫస్ట్ లో తినకపోయేది ఒక ఆ రేజ్ అయ్యో మొన్న నేనిట్ల చప్ తప్పగానే తెల్లారే తన ఓన్ గా చేసి పట్టుకొని వచ్చింది ఎహె
బాగుందా
గిన్నె కూడా క్లీన్ చెయ్యాల్సి అవసరం లేదు అట్లా తిన్న
అవును సరే అండి మరి
ఓకే ఓకే అండి నేర్చుకోండి మీరు కూడా బాగుంటది ట్రై చెయండి ఎప్పుడైనా ఓకే ఓకే అండి